హలో
హలొ
ఆ హలో ఎవరండి హ బావున్నారా అండి బావున్నామండి
బావున్నామండి హ్మ్
ఏంజెస్తున్నారు మేమా మా ఊర్లనే ఉంటాం
అవునా
మీరే ఊర్ల ఉంట్రూ
మేమా ఇక్కడే దగ్గరనే మీ ఊరు దగ్గరనేనే
అవునా ఆ ఏంటండి విశేషాలు
చెప్పాలి అందర్ బావున్నరా
హా
మ్ హ్ ఏం జేసున్నార్ అందరు మరి
ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నారు
ఖాలిగానే ఉన్నారా తిన్నార
ఆ ఆ తినేసమ్ ఇంతముందే పప్పు
పప్పండరా అంటే టమాటా పప్పు ఏసారా కందిపప్
టమాట పప్పే
టమాటా పప్పు టమాటా పప్పా బావుంటద అండి అ చెయడ మీకు టమాటా పప్పని
సుప్పర్ ఉంటది
అవునా ఒకస ట్రై జేయాలి ఎట్లా ఓండుతార్ అండి అది మా సైడ్ ఇట్లా అండరు ట్ట పప్పు అనేది ఇట్లానే
అన్ని కూరల్ అండి నట్టు
అవునా అంటే ఇట్లానే కొంచెం రెసిపీ మాకు చెప్తారా మేం అండుతాం అంతో అంటే మీ అంతా టేస్ట్ రాకపోవచ్చు కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం అని
ఎప్పుడన్నా చెప్తలెండి ఇప్పుడు మా పక్కామె పకోడి చిందైతే తింటానా
అవునా ఎవరు జేసారండి పకోడి పక్కనునా
క్కింటి వాళ్ళు చేసుకున్నారు
అవునా ఉహ్మ్ బావుందా టేస్ట్ మేం పకోడి చేస్కోమ్ మండే మాకు ఇక్కడ పకోడి ఉండదు
మరి ఏం కొడి చేసుకుంట్రూ
జస్ట్ అది చికెన్ కర్రీ దన్ తోటే చేస్సాం మేము ఆనియన్ పకోడి ఇట్లాంటివి చేయలేము మాక్ తెలిదు అవన్నీ ఇక్కడ
అవునా బావున్నై తిన్
ఇంకా ఏం చేసున్నారండి గాడ్పోసుందా మిక్ అక్కడ
ఫ్యానెస్
అహా బయిట గాడ్పోసంది మీగ్ గుడ అస్సందా లేదా అని అవునా మాక్ మాక్ ఇక్కడ చాలా గాడ్పోస్సంది
ఉహ్మ్
అందుకే బయటికొచ్చి మాట్లాడుతున్నా మీతోని
అవునా
ఉమ్
మబ్బు మబ్బు ఉందా
అవునండి కొంచెం ఇంగా స్టార్స్ కూడా ఏం రాలేదు మాక్ దెలిసి ఉన్నాయి స్టార్స్ గూడా ఇక్కడ మీకున్నాయా అక్కడ స్టార్స్ లేవా మాకు ఇక్కడ స్టార్స్ ఉన్నాయి నా పైన న్నాయవ్వి ఇంకా హా హ ఇంకా
లెక్క బెటండి స్టార్స్ ను
స్టార్స్ నా
ఉమ్
అమ్మో అవి మనం కౌంట్ జేసే సరికి మార్నింగ్ అవుతది ఇంకా
ఏమన్నా షాపింగ్ చేశారా ఏమనా షాపింగ్ చేసారా
ఆ ఇప్పుడు రీసెంట్ గా అక్కేయ మ్యారేజ్ ఉంది చెయ్యాలి ఇంగా ఉమ్
ఏ అక్కయ్య
మా అక్కయ్య నాక్ ఒక సిస్టర్ ఉంటది తన మ్యారేజ్ ఉంది ఉమ్
ఏం ప్లాన్ చేసిండ్రు
ఏం ప్లానింగ్ అంటే ఇంకా ఫస్ట్ షాపింగ్ చేయాలి తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏమేం పనులు ఉంటాయో పంతులు గారు చెప్తారు కదా అంటే ఇక్కడ మీకు అట్లా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ స్ట్ హల్దీ ఇవన్నీ చేస్తార్ గదా మాక్ ఇక్కడ అవన్నుండవ్
మరి
ట్ ఎక్కడ అంటే ఇప్పుడు టెంపుల్ ఉంటది గదా టెంపుల్ న మ్యారేజ్ జేసేస్తార్ ఇక్కడ
మ్మ్హు
ఉమ్ అట్లా
ఎందుకు ఇంటి దగ్గర చేసుకుంటార్ గదా
ఇంటి దగ్గర అంటే మనకు ఇక్కడ చేయాలె ఎవరు ఇక్కడ ఇక్కడ చేయరాదు అట్లా టెంపుల్ అయితే అందరోస్తారు కాబట్ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షనల్స్ గూడా ఉండవు ఇది ఒక చిన్న పల్లెటూరు టైప్ ఉంటదండి ఇక్కడ అట్లా ఉమ్ ఒక పల్లెటూర్ ఇది అందుకోసమే అట్లా టెంపుల్ లోనే ఉంటారు
ఉహు పెళ్ళి షాపింగ్ అంటే చాలా ఉంటాయ్ గా
అవును పెళ్లి షాపింగ్ చాలా ఉన్నాయ్ అవి చెయాలి ఇంగా రీసెంట్ గా మ్యారేజ్ పెట్టుకున్నాం కాబ బట్టి చెయాలండి ఇంకా
మీ అక్కయకి తీసుకుంటారా మీరే మీర్ తీసుకుంటారా
ఇంగా మేమ్ కూడా తీసుకుంటాం గదా మనం కూడా ఇంపార్టెంటే గదా పెళ్ళిలో
అవునవును
ఉమ్ అట్లా
వచ్చినోళ్ళందరికి తీస్కుంట్ర
వచ్చినోళ్ళకి అంటే ఇంగా మమ్మీ వాళ్ళ చెల్లల్లో అన్నయ్య వాళ్ళో ఉంట ర్ గదా వాళ్ళకు తీసుకోవాలని అన్నారు పంతులుగారు సో వాళ్ళక్ గూడా తీసుకోవాలే ఇంగా వాళ్ళ వైఫ్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి వాళ్ళక్ కూడా తీసుకోవాలి ఇంగా ఉహు
వాళ్ళందరికి మరి సింపుల్ గా తీసుకుంటారా లేకపోతే కొంచం హెవీగా తీసుకుంటారా
అంటే అందరికి హెవీగానే ఉంటది అందరు ఈక్వల్ గానే జుడాలి గదా మనం మళ్ళీ వాళ్ళకు సింపుల్ గా తీసుకుని మనం హెవీగా తీసుకుంటే బాగోదు గదా అట్లా
ఎందుకండి మన దగ్గర ఉన్న అమౌంట్ బట్టి మనం కవర్ చేసుకోవాలి
కావాల్ చేసుకోవాలని మనం అనుకుంటాం కానీ వాళ్ళనుకోరు గదా అట్లాని
ఎందుకు మీ వాళ్ళట్లా ఫీలైతారా
అవును మా సైడ్ చాలా అంటే చాలా ఇంగ పల్లెటూరు అంటే ఇక అర్ధం జేస్కోండి ఏట్లా అంటే ఏదన్నా చెచ్చినా ఏదన్నా ఇచ్చిమానేది ఉండదు వాళ్ళకు కాకపో పోతే ఇయ్యలేద్ అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు ఇచ్చినా గాని అంతా సింపుల్ గా ఈస్తే ఏదైనా అందరికి ఈక్వల్ గా చూస్తే అందరు ఈక్వల్ గా ఉంటారు
అంత బ్యాడ పర్సన్ అన్నట్టు మీ వాళ్ళు
ఇటు సైడ్ అంతే అండి ఇంగ మొత్తం మాది ఆ హుమ్
ఇంకా ఎంటండి విశేషాలు
చెప్పలండి మీరే ఇంగ
మీరు చెప్పాలిగా ఏమన్నా పనులు అవి ఉంటాయి కదా
ఇంగ పల్ పెండ్లి పనులు మ్యారేజు చ స్టార్ట్ చేయాలి ఇంగ ఉ ఇవన్నీ ఉంటాయి మాకి ఇక్కడ టెన్ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలండి
అవునా చుట్టాలందరు అప్పుడే వస్తరా
చుట్టాలందరూ ముందే వస్తారు టెన్ కి టెన్ డేస్ టెన్ డేస్ ముందే ఉంటారు అవును ఉమ్ అవునండి మంచోళ్ళే అందరు ఇంకా మీ సైడ్ ఎట్లా ఉంటది మరి పెళ్ళి ఇట్లాంటివి ఎప్పుడు స్టార్ట్ చేసారు ఎప్పుడు ఎండ్ చేస్తారు ఎట్లా చేస్తారు పెళ్లి
మా సైడ్ ఒక మూడు నాలుగు రోజులల్లో మొత్తం అయిపోగోట్టాలి చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి
అయ్యో అంతేనా ఈజి అవునా
ఎందుకంటే ఇప్పుడు అంద జాబులు అవి ఇవి ఉంటాయి కదా ఉండరు వెల్లి పోతరు
ఆ అవును కదా ఉ మ్ చెప్పండి ఇంకా
నేను పకోడి తింటానా మీకు ఏమన్న సౌండ్ వత్తందా
అదే కొంచెం వస్తుందేమో తింటున్నారని చెప్పారు కదా ఇందాకనే అందుకే అడగట్లేదు నేను కూ డ ఇంగ
నీకేమన్న తినాలనిపిస్తాందా
మాకు ఇక్కడ తినాలనిపించినా తినలేం కదండి మేము ఇక్కడ
ఎందుకు
ఇక్కడ ఎవరు చెయరు కదా అట్లాంటివి మనం బయటికెళ్ళాలి ఇప్పుడు ఈ విలేజ్ నుంచి ఇంకో విలే జ్కిల్లి తినాలి మనం ఏమైనా తినాలి అనుకున్నా గాని
అవునా ఇంట్లో చేయరా మీకు
ఆ ఇంట్లో చెయ్యరు ఇట్ల అంట్లే దానికి కా దనికి కావల్సిన ఇంగ్రీడియంట్స్ అయిన గానీ దొరకవండి ఇక్కడ మాకు ఇక్కడ
అవునా ఏముందండి చిన్నగ ఉల్లిపాయ కట్ చేసి చిన్నగా ఉల్లిపాయ కట్ చేసి ఎంత శనగ పిండివేసుకుంటే అయిపోతది
శనగపిండి ఉండదండి దొరకదు ఇక్కడ ఇక్కడ ఏమంటే జస్టు అయిదండి కూరగాయలలలో ఓన్లీ ఒక టమాటా మిర్చి ఆనియన్సు ఇవి బ్రీన్జాలు ఇవే ఉంటయి ఎక్కువ ఉండవింగా
ఇది శనగపిండి ఇది షాపులలో ఉంటద్ కిరాణం
అవును కిరాణం షాప్లో ఇక్కడ ఉండవు ఏదైనా ఇప్పుడు చిన్నా మ్యాచ్ బాక్స్ తీసుకోవాలన్నా గని బయటికెళ్ళి తీసుకోవాలి మేము నెక్స్ట్ ఊరికెళ్ళి తీసుకోవాలి అట్లా ఉంటది మా ఊరు అవును అందుకే గదా మ్యారేజ్ గూడా ఇంకో విలేజ్ లో ప్లాన్ చేసాము మేము
అవునా
మ్ ఇంకా
ఇంకా మిదంతా చిన్నా విలేజా
అవునండి చిన్నది మాది
ఎట్లుంటాన్రండి అక్కడ
ఇంగా ఉండాలి అంటే ఇక్కడనే మా ఇల్లు ఉంది గాబట్టి ఇగ ఇక్కడే ఉంటున్నం
మరేదన్న జాబ్ చూసుకొని బయటికెళొచ్చు కదండి
జాబ్ చూసుకున్నా గని ఇంట్లో పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు సిస్టర్ ఇట్లా ఇవన్నిటికి కి చూసుకోడానికి మనమే ఉంటం కదండి ఇప్పుడు ఎవ్వరు ఉండరు గదా
చిన్న పల్లెటూరంటే అక్కడ కష్టమైతది గదా
అవును ట్రై చేయాలి గనీ చూస్తున్నా అక్క మ్యారేజ్ అయిపోయినంక మమ్మీ వాళ్ళనే వేరే ఊరికి తీ షిఫ్ట్ చేపిద్దాం అన్ చుస్తున్నాం ఇది ఇక్కడ రెంట్ కిచ్చేసి అక్కడ తీసుకుందాం అని మ్ అట్ల ఇంక చెప్పండి
ఏముంది ఇప్పుడే వాటర్ తాగిన
హా
ఇంక కొంచెం పకోడి ఉంది అది తినేసి ఇంకా కొన్ని వాటర్ తాగుతే ఫుల్ అయితది
అన్నం తిన్నారా అండి మరి
తిన్నం
అవున ఆది తిన్నంక కూడా ఇ తింటున్నారా
అన్నం కొంచమే తిన్న అందుకనీ ఇవి తినేస్తున్న చేసేవళ్ళు
ఇంకా ఏమున్నాయండి ఓకే అండి మీతో చాలా బాగా మాట్లాడుతున్నరు మీరు గూడా ఫన్ న్ని ఫన్నీ గా క్రేజీ క్రేజీ గా ఉన్నారు మీరు గూడా నెక్స్ట్ కాల్ లొ మనం కలుద్దామండి ఇగ
ఓకే
నాగూడ కొంచెం చిన్న పని ఉంది ఇగమ్యారేజ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చుట్ట లొచ్చారు ఇప్పుడే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి మ్ ఓకే అండి మీతో చాలా బాగ మాట్లాడారు మీరు గూడా థ్యాంక్ యూ ఓకే అండి బాయ్
బయ్
బాయ్ అండి